హలో, హలో హలో, హలో, హలో హలో, హలో హలో హలో ఏంటో ఎమ్ ఈనిపించట్లే హలో హలో హలో హలో హలో హలో ఏం వినిపించట్లే వాయిస్ హలో,
హలో, హలో, హలో, హలో, హలో, నాకేమి వినిపించడం లేదు. దేర్ ఈజ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఐ డోంట్ నో,
హలో
హలో,
హలో అమ్మయా ఇప్పుడు ఇనపడింది
టు మినిట్స్ దాకా విన్నబడలే నెట్వర్క్ లే వైఫై యాన్ చేసా అని జెప్పాగా వినిపీయట్లే ఆన్లోనే ఉంది ఆ వైఫై
ఉమ్
అందుకని యినిపీయట్లే
హు హూ అంతే ఇంకేమ్ సంగతులు
ఏమున్నాయి ఏమి లేవ్ అన్ని మామూలే ఏం పిండి వంటలు ఏం జేసుకోలే ఈ మధ్యకాలంలో
ఏం చేయలేదు చేయ్యాలి ఇంకా
ఉమ్
పండగ వస్తుంది గదా పండగ
ఆ ఉగాది ఉగాది కూడా ఏం పిండి వంటలు చేసుకుంటాం లే ఉగాది పచ్చడి చేసుకు కొన్ని ఆ రోజు వండుకుంటే ఎక్కువ
కానీ పిల్లలు ఉంటా ఉంటారుగా కాసిన్ని చక్రాలు చెక్కలు కజ్జకాయలు అవి కొంచెం అవి కొంచెం వండుతా
ఉమ్
నువ్వె వండావ్
నేను మొన్నండాను చక్రాలు చెక్కలు సున్నుండలు నువ్వులుండలు
అదేలే మీ మీ అబ్బాయి హాస్టల్లో ఉంటాడు అన్నావు గదా
సున్నుండలు నువ్వులుండలు చక్రాలు చెక్కలు అన్నీ వండి పంపిచాను
ఉమ్ అది చక్రాలు ఏ మినువులు ఏం చేసి చేసా అదే కొంచెం బరగ్గ ఉన్నట్టున్నాయి మినువుల టేస్ట్ తెలుస్తుంది అంతకుముందు జేసినప్పుడు అట్లా టేస్ట్ లేలా జల్లించలేదు మిక్సీ పట్టేసి కలిపి
జల్లిస్తే పౌడర్ ఆ అదే అందుకని బరకొచ్చింది ఏ ఇంక ఇవ్వాళ బజార్ కెళ్ళి వచ్చ పాటి కి ఎండలో మైండ్ బ్లాక్ అయిపోయింది దిమ్మి దిరిగి
ఆ
ఆ బా ఎండలు పెరిగిపోయినా అసలు ఇక్కడ ఉ అవును అదే ఇం మ్యాచింగ్ బ్లౌజుల కోసం అని వెళ్ళ ఏంట బ్లౌజ్ పీసులు అద ఒకటే రేట్ ఎక్కువ వర్క్ది మిగిలి తక్కువగానే ఉన్నాయి రెం వందల లోపే
మిగిలిని అంటే రెండు వందల లోప ఏమిొచ్చినాయి బ్లౌజులు
కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇల్లాగా ప్లెయిన్ శారీస్ మీదకి ఆ కొంచెం పర్లేదు క్లాత్ లే కూడా బాగానే ఉంది
ఎక్కడ తెగ వస్తున్నాయి సూరత్ అది షాపింగ్ మాని చైర్లని బ్లౌజ్లని తక్కువ రేట్లని డ్రెస్సులని అట్లా ఉన్నాయో
ఏంో అడ్రస్సు తెలీవు ఈ అ ఇంట్లో కొంత కొత్త పేటలో తిరగాలంటేసుగ వచ్చి ఎక్కడే కొంచెం లార్డ్జ్ సెంటర్ అయినా ఉంటదిలే దగ్గర్లో అక్కడ కొత్తగా ది క్కర్
డిజర్ బ్లౌజ్ అంట రెండలు ఎట్లా ఉన్నాయయి పత
అయ్యా అయ్యలా అంటంట ఆహా కొంచెం తథ్రెడ్ థ్రెడ్ ఆ అదే కలంకారీ లాగా ఉంటేది క్లాత్ బాగుంటది ఆ అయితే క్లాత్ బాగుండేది కొంచెం కాటన్ లోలా ఉ మరి కాటన్లా ఉంటదు కాగానీ బాగున్నాయి ఆ అదే వేరేవాడి దగ్గర కొన్నిసార్లు మూడు వందల యాభై అలా తీసుకు న్నా ఇక్కడ వచ్చేసి నూట తొంభై తొమ్మిది ఆ రెండు వందల నలభై
ఆహ
బాగుండడి కొత్తగా పెట్టారంటే అందుకని కొంచెం రేటు తగ్గించారు
అ
నీకు కూడా కావాలంటే మా ఊరికి రా వచ్చినప్పుడు కొనుకులు కానీ
ఆస దాననికి టైం పండకు వెతేను ఉన్నాయ చేరల్ ముర నలుగు చెట్లే ఉన్నాయి అటు చర్లు గుట్తించలేదు అంటేనే చూడాల ఇరికియ మామాని
ఈ కుట్టుకూలులు ఎక్కువైపోయినాయి కుట్టుకూలులు ఎక్కువైపోయినాయి
కూలికి వ చేయరా వచ్చి బంగాళా నుంచి చేర
ఆ నిజంగా అసలు ఇప్పుడు అది తప్పదని కుట్టించా అని కానీ లేకపోతే పదిహేను వందల అవుద్దది ఇప్పుడు కుట్టుకూలి తోటికి చేయరు వచ్చింది మళ్ళీ దానికి ఐదు వందలు పెట్ కుట్టటియాలిగా పదిహేను వందలు చేరకుం ఉన్నా మళ్ళీ ఐదు వందలు పెట్టి మీకేం ఫంక్షన్లు రాలేదా
ఏ ఫంక్షన్ అలా ఈ మధ్యకాలంలో ఉన్నా ఉ సరి పడక
హ
ైసాలే ఆ టైళ్ల్ వచ్చేస్తాం ఏ ఫంక్షన్ అయినా ప
ఉ హ ఇంకా వచ్చేనాలంటే ఎగ్జామ్స్ అయి
అబ్బాయికి అయిపోతాయి కాగానీ మాకు స్ూలమా పో ఇంకా ఆడ్జత్తర్ మాకు ఎక్జామ్స్.
హుహ్.
అంటే పోతాయి అని రిమైనింగ్ క్లాసెస్కి ఏప్రిల్లోనే స్టార్ట్ చేస్తారు. ఫుల్ లీవ్ అడిగితే ఏడ్సిసస్తారుగా చూడాలి.
అలాగ
అలాగే అట్లానే దోస్లా
ఆ దోసలే ఎస్తా ఈ ఎండకి నీరసం వచ్చేత్ తుంది. పోయ్యి దగ్గర నిలబడలేకపోతున్నాం అప్పుడే మార్చి లోనే. హుహ్ అవును ఎల్లుండి ఎవరు రాట్లేదా మా ఊరికి.
మీ ఊరికి ఎవ్వరు రావటంలేదేమో రేపు పొద్దున తెలుసు స్తది ఎవరత్తారో ఎవరు
అవునండి.
హ్ ఏమో చూడాలా.
మా బావగారు మా పెద్ద బావగారి వాళ్ళ అబ్బాయెమో ట్రైన్ కి వస్తాను అన్నాడు ఎల్లుండి కొంచెం నిశ్చితార్థం ఉంటదా ఇక్కడా ఆ నిశ్చితార్థం పెట్టుకున్నారు చిన్నబావ
హైదరాబాద్ నుంచి మీ చుట్టాలా
రు ఆ మా చుట్టాలు అదే
ఫ్యామిలీ అంతా వస్తారంట ఒక్కళ్ళే వత్తా రంటా
ఆ కుటుంబం మొత్తం వస్తారంట కాకపోతే నిశ్చితార్థం రోజు పొద్దున వస్తారంట ఐదు గంటలు ట్రైన్ కేమో ఎక్కుతారంట ఓ ఇక్కడ పదింటికి అలా దిగు తారంటా ఆ ఒక్కరోజు ముందన్నా రం డి అన్నా ఆషు అతని పని ఉందంటా షూట్ ఉందంటా. పనుంది కుదరదు. అందుకని ట్రైన్ కే బుక్ చేసుకొని వస్తాము.
రిటర్న్ కూడా ఎమ్మటే
అని చెప్పి అన్నాడు అది.
రిటర్న్ కూడా
ఆ ఇంకా రిటర్న్ గురించి నేను అడగలా.
హ్
అడగలా రిటర్న్ గురించి ఇంక నేను. సరే ముందు రాని అసలు వత్తారో రారో వస్తారులే ఆహా హ్ ముందొస్తే ఆ తర్వాత
అంతే హా
మ అబ్బాయి వచ్చాడా స్కూల్ నుంచి?
మ్మా కొట్టాడు స్కూల్ కి. ఆ టెన్త్ కదా. అది స్కూల్ కి ఎవరు ఎల్లట్లేదని అందరూ ప్రిపరేషన్ రిటర్న్ తీసుకుంటున్నారని ఆడు తీసుకున్నాడు. ఇవాళ రేపు వెళ్ళాలె హాల్ టికెట్ ఇస్తారు.
అ
ఆ రేపెళ్తా.
ఆహా
బాగా చదువుతాడా మీ అబ్బాయి
తెలియదు
హు మరి పరీక్షలకి ముందుగానే ప్రిపేర్ అయ్యాడా
ప్రిపేర్ అవుతిని చదువుతానే ఉన్నాడు లేశాడు ఇంట్లో వదిలే స్కూల్ కి ఆడికే తెలియాలి
ఆ ఇగ పిల్లకి ఫోన్ అందిందంటే గేమ్స్ ఇగ ఆ ఇగ లే స అయ్యో అయ్యా హు
సరే పో
అది పరిస్థితి సరే మరి అయితే నేను ఉంటాను హు బాయ్